హలో ఏం చేతున్నారు
ఏం చేయట్లేదండి మీకాడ వాతావరణం ఎట్టుంది ఏంటి సంగతి
ఆ ఉ ఉ
వాతావరణం ఎట్టుంది
బానేవుందండి ఇప్పుడు చల్లగ
ఆ ఇప్పుడేమైనా షాపింగ్ గురించి మాట్లాడుకుందామా
ఆ మాట్లా
ఆ మీరు ఏ ఏ యాప్లు ఎక్కువ వాడుతుంటారు షాపింగ్
నేను మీషో
మీషో వాడతావా నువ్వు అంటే షాప్సీ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ అవి వాడరా
అమ్మ ఐదో వాళ్ళదో అని చెప్తానండి సో అప్పండి
అంటే ఆ మీషో ఎందుకు మీరు
బడ్జె బడ్జెట్ గా ఉంటాయా
నువ్వు బయట వాయిస్ వస్తుంది కొంచెం జాగ్రత్త మాట్లాడండి ఫోన్ అటు సైడ్ పెట్టుకోండి
ఆ చెప్పండి
మీషోలో ఎందుకు వాడతారు ఎక్కువ మీరు
మీషో మీషో ఫ్లిప్కార్ట్ ఎందుకు ఎక్కువ వాడతారంటే ఆవు అంటవ్
ఎందండి
మీషో షాప్సి అయి ఎందుకు ఎక్కువ వాడతావు నువ్వు
మన బడ్జెట్ లో ఉంటది
బడ్జెట్ ఫ్రెండ్లీయా
అవునండి
ఆ అంటే అది ఎందుకని తక్కువ తక్కువ రేటు అవుతాయా
ఆ తక్కువ రేటువి ఉంటాయండి మళ్ళీ ఇవి చిన్న చిన్న వ్యాపారాలకి
చిన్న చిన్న వ్యాపారులకు సపోర్ట్ చేస్తున్నారా కాదు కాద్ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అట్ట ఏం ఆర్డర్ పెట్టుకోవ నువు ఎప్పుడు
ఆర్డర్ పెట్టాంమండి
అంటే అమెజాన్ అయుక
ఆ ఎక్కవం
క్కువ వాడరా
అవును మం
ఆ టెంపరేచర్ ఎట్టుంది మీది
చలి పెడ్
చలి పుడుతుందా
చిలి రావట్లేదు
చలిపుడుతుందా ఎండ ఉందా
ఎండ లేదు చెలి లేదు మధ్యలో ఉందండి
ఎండ లేద్ చలి లేద్ మధ్యలో ఉన్నావా అంటే కొంచెం ఉండాలే గానీ మీరు కూడా బాగా హలో
హలో
కొంచం మాట్లాడండి
మాట్లాడదాం అండి మీరే అండి సిగ్నల్ పోతున్నాయ్
మా సిగ్నల్ ఏం లేదు మేం బానే మాట్లాడుతున్నాం మీరే మాట్లాడట్లే
అవునండి మాట్లాడుతున్నాం అండి తిన్నారా అండి
తిన్నాం తిన్నం
మీరు ఎదో ఏం వాళ్తారండి షాపింగ్ ఏంటో ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ దేంట్లో చేస్తానండి ఎక్కువ
మా ఆజియోలో మా ఫ్రెండ్లు ఇప్పుడే టీ షర్ట్లు ఆర్డర్ పెట్టారు
ఎన్ పడి
మా ఫ్రెండ్ దొగొడిది పద్నాలుగొందలు పెడితే పద్నాలుగు టీ షర్ట్లు వచ్చాయి జులాసి అప్పుడు మ ఫ్రెండోడుండు వాడు జిమ్ముగు పోతాడులే బాగా మంచి బాడీ బిల్డర్ అన్మాట
అ
ఆ వాడికి గుడ టీ షర్ట్లు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవడానికి కొంచెం సర్చ్ చేస్తన్నాము ముంగుడల్ నోట్లో ఎవడుదన్న కొంచెం మాట్లాడు గదా
మా వోడు మ్యానుపెత్తమో
మీ ఓడుండా
మోడల్ అండి బాబు హైదరాబాద్ మోడల్
గలగై
నకై
కట్టొచ్చింది ఎందుకు రాల్ సార్
హలో హలో
సార్
మీ సైడ్ గ్యాస్ యదో ఉందండి సి ఎన్ జి సి ఎన్ జి షా
మా సైడ్ బాగందండి మీ సైడ్
మా సైడ్ పడ్లేదండి
అంటే మీకు ఏమనా ప్రాబ్లం ఉందా
ఉందండి బాబు సాలా
ఆ
ఉన్నయ్
ఎవన్నా ముక్కులల్లో ఎవన్నా డిసీజెట్ ఎవన్నా ఉందా
యావ అ ఉంటందిగో ఏంటి సేసేదే
మీ సైడ్ సిలిండర్ ఎంత పడుతుంది ఒకోటి
అల్లా షొబలుంది
లక్ష రూపాయలు బొడుతుందా ఆహా ఇప్పుడు వార్ జరుగుతుంది మీరు ఆ కిమ్ముకి సపోర్ట్ చేస్తున్నారా
చాలాండి బాబు మీరు చేత్త
కిమ్మామాళ భార్యక్యా
మీతే
మా భార్య కా
ఇవాయందు చొబ చెత పౌనేనా
యూరాయనికి సపోర్ట్ జేత్తవా అసలు మీరు ఏం మాట్లాడుతున్న అర్థం అయితుంద? మా ఫ్రెండ్ ఒకడు వంద సార్లు ఏసాడండి ఇప్పుడు ఈ టీషర్ట్!
ఆడంతే అండి బాబు ఆ మోడలే
పదిసార్లు ఏస్తాడు పన్నెండు సార్లు తీసాడు దాన్ని ఇప్పటికిీ బయట ఆ చీరెనక మా రూమ్ లో బైటెనక చీరెనక నాయ్ చెప్పులున్నాయి కానీ ఒకడు మా చేడు తంతానే ఉండు
సిఈలు ఎంత ఉన్న సి నేను పిచ్చిగా చేస్తా ఎంజాయ్
ఆహా ఒక అరేయ్ నాది ఉందిరా ఆ
మాటరు
మాట్లాడుతున్నాను సార్ మీరు పుత్తిని సపోర్ట్ చేస్తార కిమ్ము సపోర్ట్ చేస్తారా ఇండియాకి సపోర్ట్ చేస్తుండ్రా
నేను సంజ్యూది సపోర్ట్ చేతున్న
సంజుకా నేననేదేంటి క్రికెట్ మాట్లాడుత లేద బాబు సరే అయితే మొన్న ఓల్డ్ కప్ ప్లేయర్లలో నీకు ఎంత మంది ప్లేయర్లు పేర్లు చెప్ప మన ప్లేయర్లు పేర్లు వరుసగా
సంజుదప్ సందు శాంసన్ అభిజేషమ
అగు మళ్ల చెప్పు సార్ ఒకొక టింగ్ చెప్పు బ్యాటింగ్ ఆర్డర్ వరుసగ చెప్పు
అభిషె శర్మా సంజు సమ్సన్ సంజుజ్ దీరజ్ వమ్మ
తిలక్ వర్మా
అగో
మర్చిపోయావా ఈడు ఆదిడ్ పాండ్య సూర్య కుమార్ యాదవ్ ఎక్కడికి బోయాడు
చెప్తానండి
నీనన్ ఒల్తుండా
లైన్ గా చెప్తూ వతున్నా
సూర్యకుమార్ ఆడ ఫోర్తు వచ్చేది
పాండే ఆ
ఆ అసలు మీరు మొన్న వరల్డ్ కప్ చూసారా
చూసినమండి బాబు
వా ఏం చూసింటావ నువు తిలక్ వర్మ ఏం థర్డ్ ప్లేస్ లో వచ్చా ఆడుతుండ? లాస్ట్ లోంచి ఆతుండా.
కద్, ఆ లాస్ట్ అండి బాబు.
లాస్ట్ లో అస్తుండు తిలకవర్మ కానీ నువ్వు వొమో థర్డ్ లోనే చెప్పేతున్నవ్. ఏంటి సార్ మీరు, ఫ్యాన్సా? ఆర్మిన? ఆరెంజ్ ఆర్మి.
ఎలో
ఎల్లో ఆర్మీ ఆ? మొన్న ఆర్సిబి గెలిస్ చినప్పుడు నీ హార్ట్ బ్రేక్ అయ్ ఉంటదే
అవునండి
అతికిచ్చాడ చక్కోడు
కాదండి ఈడంటిచాడు ప్రశాందాలు
ఒ సార్ మీరు పేర్లు మెన్షన్ చేయకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి స్ సర్ ఎన్ని సార్లు పాము సర్ మీరు
నువు లైట్ ఏంట ఏంటి లైటు
ఏం చూస్తార్ సార్ మీరు ఎనక్కిపోండి సార్ ముందు మాట్లాడేది చూడండి సార్ ఇంకా మూడు నిమిషాలె వుం వెయ్
అ టైమ్ అవుతుంది సార్ ఆరు యాబై
సార్ మీకు ప్లీజ్ మీరు ఆరు యాభైకి వెళ్ళిపోవాలె
ఊ
సార్ ఇంకా రెండు నిమిషాలు ఉంది కరెక్ట్ గా నాకు కూడా రెండు నిమిషాలే ఉంది కరెక్ట్ సరిపోయిది సార్
మాటన్ సాయి
ఆ
అయితే మాటడన్ సార్
సార్ మీరు పెళ్లిి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారండి
పెళ్ళెప్పుడు అయితే అప్పుడండి
కుల్లీప్ యాదవ్ కుల్దీప్ కుల్దీప్ తెలుసా కుల్దీప్ యాదవ్ తెలుసా కుల్లిప్ యాదవ్ పెళ్లిి చేస్తున్నాడంట
ఆ పెళ్ళి చేయటం లేదని చేతున్నారు
చేసుకున్న ఇయ్యళ ఇవాళ అయిపోయిందండి కుల్దిప్ యాదవ్ పెళ్లి ప్రశాంత్ యాదవ్ని బిల్చాడు ప్రశాంత్ యాదవ్ ను పిల్చరు కానీ ప్రశాంత్ యాదవ్ బోలే కుల్దీప్ యాదవ్ పిళ్ళి కి వాళ్ళన్న తిలక్ వర్మపోయాడు
ధోని పోలేదండి
ధోని పోోలేదండి ధోని బ్యాట్ చెక్కుంటున్నాడు బ్యాట్ కరెక్ట్ చేసుకుంటున్నాడు ఆ ఎంటి మరి సంగతి
తిన్నారా అండి
తిన్నాం సార్ బిర్యానీ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది బిర్యానీ ఇప్పిస్తానంటే వెయిట్ చే స్తా ఉన్నం హుమ్ ఇకేంటి సార్ మరి మీరు సిగరెట్ తగుతారా సిగరెట్ తాగుతరా
అవ్వటయ్
స్మోక్ తగుతావా
ఆ
ఆహా అది మన ఇప్పుడు మీ దగ్గరలో మీ దగ్గరలో ఏమైన మ్యాచ్లు అట్ ఏమన్నా జరిగినయా
ఆ అయినా డి బాబు
ఆ
డిఫాలైజ్ మ్యాచ్ లాయ్యి
ఆ
డిపార్ట్మెంట్ లెవెల్ మ్యాచ్లు అయ్యయ్
ఆహా ఇప్పుడు వరల్డ్ కప్ ఇండియా మ్యాచ్ అట్టే మన్న కాలేదా
కాదండి ఇప్పుడు రీసెంట్ అయింది కదా మ్యాచ్ అని రీసెంట్ మ్యాచ్ చెప్పాము
అ ఆ
మా సైడు డిపార్ట్మెంట్ బ్యాచ్ లయ్యి
మీ సైడ్ డిపార్ట్మెంట్ల్ వారి జరిగినయా
అవునండి
సరే ఇక సెలవు సార్ మీకూ ధన్యవాదాలు
హు బాయ్